నమస్కారం అండి
మీరు లవ్ జేష్ మ్యారేజ్ చేసుకున్నా అన్నారు కదా అం ఏ
అవునవునండి
మరి లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటే మీది ఆయనది ది ఒకటే ఊరా అండి మరి
రే ఊరండి
మరి వేరేఊర్ ఎట్లా టచ్ అయిందండి
ఏదో అట్లా ఫోన్ల వల్ల ఏందండి
ఫోన్ల వల్లనే టచ్ అయిందాండి అంటే ఇంతకు ముందు అతను తెలుసా అండి మరి మీకు తెలి తెలివకుండా ఫోన్ల ద్వారా ఎట్లా టచ్ అయ్యందండి
పోండి పాపం మాళ్ అమ్మంటిేం భాయపడతాని చూసుకున్నా కానీ
అది కామన్ అయిపోయిందండి ఇంకా ఇంకేముంది
అంతే అది కూడా కానీ ఏమో ఇంంటి తినితాడు కదా అనేసి పప
వాళ్ళకి వినపడదు కదా అండి
న కుర చేేసనుకో అల్వి నాతదవా ఉ నా కొడుకవనే కొందాన్నా కొడుక తనని మంచిగా చూసుకుంటాడు కదా అని పాట పాడుతుంది అన్నమాట
అట్లనే ఉంటది కదా మరి పెంపకం వాళ్ళకే అది
అది యకు నిజమే పాపం తల్లి ప్రేమ అంతే కదా ఎవరికైనా
ల అయినా ప్రేమ ప్రేమే ఉంటది
అయితే ఇంటర్ ఇంటర్ జరిగేటప్పుడు ఏమైందింటే అే మా ఇంటర్ కాలేజీ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉంటారు ఆ ఫ్రెంస్ మాములుగా ఏమన్నా బాగాయర్మేదాన్ని వాస్తవానికి అప్పుడు
మ్
అదే ఏమనా ఒక రోజు మౌనీ కానీ మాస్క్ ఉండే ఒక పనాన మీద అట్ే తనకి ఈ సాదష్ ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి తోటి కొంచెం లైట్ గా టైం పాస్ మాట్లాడ అన్నమాట ఆమె అంటే వాళ్ళ అమ్మ నా లేరు అనిపోయింది కదా వా సింపోతు ఉండే అన్నమాట అయినా ఇక మాకు బాబాయ్య మాముూలు ఇ అక్కడ మాకు బాబా చేళ్తాన అన్నమాట ఆయన మామలుగా మాట్లాడేది లవ్వు కాదు బాబాయితే లవ్వు ఉండదు కదా అట్లా మాట్లాడేది ఇక ఇక్కడ వరుస చూసుకొని ఆయన ఏం చేసారంటే ఇక్కడ వరుస వేరే ఉంటందని ఆయన కొన్ని లైన్ వేసిినట్ట ఆమకు వేరే వాళ్ళ వస్త చోటు వేసింది కానీక ఆమె ఆమెకు వసే ఎట్లా అంటే రిచ్ రిచ్ే పోా అని వచ్చేది అనమాట ఫస్ట్ నుండి అయిన ఆమె ఆలోచన ఇ ఆయన జస్ట్ నార్మల్ గా లో ఉన్నారు అన్న డు తెలిసింది అనమాట తెలి సిన తర్వాతకి వాళ్ళ ఇంటి ముందు ఇల్లు తెలిసేసరికి ఏమైంది ఒక రోజు ఆయన ఇంకెవరో ఈ మా ఊరుకు వచ్చింరట. మా ఊరుకు మా అత్తగారి ఊరికి వచ్చేసరికి ఇగ అక్కడ అందరు కరువుల ఉన్నరు మొగోళందరు. ఉన్నసరికి అక్కడ ఆయన ఫోన్లో నా నెంబర్ ఉన్నది
ఆ
అంటే నా నెంబర్ అం టే ఇగ ఎట్ల అంటే ఆ అమ్మ వాళ్ళదే నాన్నది ఇంట్లో ఫోను ఆ నెంబర్ అంటే ఆయన ఏం చేసిండు ఇక్కడికి వచ్చినాంక పలానా అమ్మాయి మంచిగ ఉంటది. ఎవరైనా మ్ ఇట్లా లవ్ చేత్తరా అట్లా ఇట్ల అని ఇక్కడ అరిగిండట ఇద్దరిని ఎవరు అంటే ఇలా సీను ఈల్ల సతీషు అడిగి వరస్ నిన్ను అడుగుతే సీను అప్పడికీ ఆయన వేరే డీప్ లవ్ లా ఉన్నాడట వేరే అమ్మాయి తోటి.
అమ్మో ఆ
డీప్ లవ్ నుంటే ఇగ ఆయనే లాస్ట్ కు శ్రీకాంత్ ఏం చేసిడు శ్రీకాంత్ కి ఇప్పుడు ఈయన ఏం చేసిండు అమ్మాయి నాకెందుకు గాని మౌనిక నెంబర్ మౌనికకి ఫోన్ చేసిస్తే స్టార్ట్ చేసింది ఆ నెంబర్ దొంగతనంగా తీసుకొని.
ఆ హా
ఆ మౌనిక చేసి మాట్లాడతే మౌనిక ఏం చేసిందీ ఈ ఆయనతోటి నాకు వద్దు ఆల్రెడీ సందీప్ అనే అతని తోటి డీప్ లవ్ లో ఉన్నది ఆమే కూడా అదే టైంలో, ఆయన్తోని అట్ల వుండుకుంటనే ఇయన బాబాయి వొచ్చాడని లైట్ గా మాట్లాడింది అనమాట అంతేగాని లవ్ లేదు మళ్ళ అక్కడ వరుస మా మ్మ్ లవ్వు లేద్ ఆమే సరుపక్క అంటే అక్క వరుస ఆమ కైద్ది నాకేమో బాబాయి వరుస నాక్ కైతడు అనమాట అక్కా తుములైతరు కదా వాళ్ళు మా వరుసేమో నాకు అత్తమ్మను తమ్ము ప్పుడు బాబయ నాకు ఆమేకు వేరే వరుస, నాకు వేరే వరుస అక్క చెల్లెళ్లం అయిన గూడా. మాట్లాడింది తప్ప యా లవ్వు చెయలే ఏం చెయలే కాని ఒకరోజు ఎవరు శ్రీకాంత్ చేసిండు ఆమె నెంబర్ కి పోన్ చేసి ఇగ అడిగిండు అంటే ఎక్కడన్నారు మీరు ఏం చే రు ఏదైనా జాబ్ చేస్తారా స్తారా అంటేనే ఏమో టైమ్ పాస్ కి మాట్లాడిండు అనమాట లైట్ గా మౌణిక జ్యోతికి మాట్లాడతా వేరే అబ్బాయితో టచ్ లో ఉంది కా సరికి న్ చేసింది ఆ నెంబరు పోకొద్దు విజిత నువ్వు ఖాళీగా ఉన్నావు కదా మాట్లాడుతున్నావా అని ఇచ్చినలా
అయ్యో
ఆ నా నెంబరు వెైటికిసరికి సరే తీ అని నేను అది అక్కడే కూచున్నాం ఇద్దరం పక్కపక్క గా ఉన్నా నా ఫోన్ లోనే హాయ్ అని పెడత ఆ ఇంజనీరింగ్ జాబ్ చేస్తుందట లైఫ్ సెటిల్ అయితది కదాని మమ్మని ఫోన్ చేసింది తిరిగిచ్చిందలై నాకు వద్దు అని చెప్పేసాను వద్దు అని చె వస్తే అ ఇక్కడకి అమ్మే మా పట్టన ఆకుండ అనమాట మా మాస వద్దు అనేసి మా నాన్న అన్నాడు మా బాబా హలో ఇక టేపు నాకు తోలేసిన శ్రీకాంతం చేసిడు నేను ఆ శ్రీకాంతం హాయ్ అని పెట్టిను కదా ఎక్కడ మీద అంటే పలానా పలానా నేను చెప్పిన న రాంగ్ అయి వచ్చింది నెంబర్ అని నేను పెట్టిన పెట్టేసరికి ఆయన ఏం చేసాండు అక్కడ కూర్చినప్పుడు నేను ప్రవళిక ఈమె ముగ్గురం ఉన్నాం ముగ్గురు ముందే మెసేజ్ చేసినాం
ఆ
ఇంతకు ముందు ఒక్క దగ్గర కూర్చొని మాములుగా ఫోన్ పట్టుకొని చేసినాం అన అడ ఏమన్నా రిప్లై వస్తుంది ఏమన్నా మనకుమంటే మన తోటి ఇంజనీర్ అంటున్నాడు కదాం బాగా మాట్లాడతడు అన్నట్టు ఆమె మాట్లాడితే బాగుంటుంది కదా టైం పాస్ కైనా మాట్లాడతారు అన్నట్టు మా మార్నింగ్కే బాగా ఇ వస్తుంది టైంపాస్ అని ఇ చేసింది అే ఇక నా ఫోన్ తోటి ఆమె చేసింది ఆ ఫోన్ తోటి ఆ సందీప్ త ఆమె చేసుకున్నది ఇ శ్రీకాంత్ మౌణికనా మమాంద అనీ పోరు ఎవరు విలువంత ఆ పోరు నెమ్మరు నాటి ఇచ్చరు ఏమ వద్దా అని ఇప్పుడు మా ఎండకి తిడు టమరు ఆమ్మరు
ఆ ఆ
నాెమ నానకిద్ద సరికి అయనకిపోూరదు ఏవమద్దు చరగా ఆడుకో అయినమ్మా ఇ మ వుండా దేనా సర్దిగాడు అన్నాడు నువ్వు వర కూడా నాకుొదురు నాకు ఈ అమ్మాయి మోనికని అమ్మాయి జాల రాని సద ఈ కడి హది ఏను ఇయితే సారియితే జన ఒక రోజు రో చూసిన తెల్లార హయన్మెస్ అనమాట ఇప్పుడు నవంబర్ ట్వంటీ ఫోర్ అనే అప్పుడు రెండు వేల పదిహేను మడ అది ఏన
హ ఆ
మ ఎవరు అనబడితే సారీ అని రాంగ్ నెంబర్ అని సాయన్ అడు నేను న్నదని ఎవరు మీరు ఎక్కడ మీరు లా వస్తు మా ఫ్రెండ్ రాయేస్తానివచ్చి నుండి అయితే అది కొత్త ఫోన్ తీసుకుని మామూలుగా దనికి ఇట్లా వదిన మర్ద్దన లెక అనుకునేది ఓకే చెప్పురా చెప్పవ అన్నట్టు మేము మాట్లాడుకుంటాము అండ చాటింగ్ లో అయినా ఫోన్ అయినా అలా ఎజ ఆట ఆడిస్తున్నారు కావచ్చు అని అసలు అబ్బా అవును అదే నన్ను కావాలని ఆటపడిడి నా అక్కడ పోనున్నట్టు ఎవరు తెలియదు కదా ఓన్లీ ఒక మా ఇంట్లో వెళ్తూ మోనికకు సాతీశిత ప్రవర్ తెలారు కదా అనేసి నేను అనుకున్నా
ఆ
ేను తెలిసిన విషయం మీది తెలియదు కదా తెలియదు సప్పుడేకైనా ఉన్నా ఎవరు మీరు కావాలని ఆటడిస్తున్నారు నిజంగా అది ఇది అని రెండు మూడు రోజులు స్టార్ట్ చేసుకున్నాం అట్లనే టైం పాస్ కు చేసుకున్నా నాలుగ రజ ఏమో సబ చేసి ఉండో హ ప్రపోజ్ చేసారు సరే ప్రపోజ్ చేసిండే ఎన్న అసలు ఇదేం నేను కాలేజ్ ఛార్జింగ్ చేసుకుంట కాలేజ్ కాలేజీలో కూడా ఛార్జింగ్ చేసినా దాని దగ్గర ఫోన్ లేకపోయింది ఫోన్ లేదు ఫోన్ తెచ్చుకోకుండా వచ్చింది కాలేజీకి అదినకు ఆ ఫోన్ లో చార్జ్ నను పోయేదాని అడిగిననమా అద అరే నువ్వు చాటింగ్ చేస్తానావు కావు ఇ నాతోటి ఏందుకు ఇట్లా ఆట ఆడిస్తనవు అసలు ఎవరుద ఎవ్వరని అంటే నాకడ ఫోన్ ఎక్కడిదే నేను ఫోన్ తెచుకోలే ఏం తెచుకోలే అంటే నేను చాటింగ్ మొత్తం డిలేట్ చేయలే అనమాట అంతుంచినా
ఆ
స్టార్ట్ చేస్తారు రోజు తిన్నవా ఉన్నవా అంటారు బాగున్నావా అంటారు నువ్వే అనుకున్న బుజ్జి అనుకొనే చాలు కన్నయ్య ఎవడై ఉంటాడే ఎవరై ఉంటారె అని ఇట్లనే అన్న అంటే ఏమో బుజ్జి అని చేస్తడు ఫోన్ జెయి అంటే ఫోన్ జేసిన నేను ఇగ
ఆ
అే ఇగా నేను నా పేరు రాజయ్య అండి మాది చిమయ అండి ఆ నేను ఇట్లా ఆ బ్రిడ్జ్ వర్క్ చేస్తున్ననని ఇగ కథలు పెట్టిండు స్టార్ చేసిండు ఆ తెలవద్దని స్టార్ చేసిడు స్టార్ట్ చేసే సరికి అట్లా అజయ్ అంటే సరేలేండి ఏం చేస్తరంటే ఇక పడనాని అన్ని అడ్రస్ చెప్పి అంటే ఊరిపేరు చెప్పలేదు అని సొంత ఏం చెప్పలేదన్నమాట చెప్పకుండా మాములుగా ముఖం చూడలేదు దు అసలు ఏం తెనను సతీష్ కూడా ఉళ్వద అ పరకుదాందన్న విషయం
ఆ
ఆ సతిష్ గూడ తెల్వది ఇగ బీపీ అయిది జెప్పి సీకంతుకు పని ఉంది ఇనే కాడికి వచ్చిన విషయం ఎవరి వాస్తవానికి అదే శ్రీకాంత్ కూడా ఈయన చెప్పలేదు కావచ్చు అంటే ఈవ నే వాడుతాన ఇట్లా మే సెజ్ చేస్తాననేషి ఇంగ తెలవకుండ దొంగతనంగా ఈనె చేసిండు కదా తర్వాతికి ఒక రోజు ఏమైందంటే మామూలుగా మాట్లాడుకుండా మాట్లాడుకుండా బాగా మాట్లాడేది మస్తు ఏంటిదంటే ఇగ ఇయన మొ త్తం ప్రేమ ఒళక పోషేధనమాట గోరం
ఫుల్ మాట్లాడేదనమట నా తోటి మాట్లాడుతంటె సరే నేను కూడా కాలిగనే ఉన్నా కదాని ఇగ సాయంత్రం రావడం స్లాబ్ ఎక్కడం మాట్లాడం ఇగా ఏ అసలు ఘోరంగా మాట్లాడేది అనమాట వాస్తవానికి మాట్లాడిన ఇంక నేను కూడా నిన్ను ఇష్టప వస్తానని అని చెప్పిన ఆయన మోకం తెలువదు ఎం తెలువదు ఇనే అన్నాడు కదా ఒక మాట నేను మస్తు లావుంటా కర్రే ఉంటా అసలు మాకు ఆస్తి కూడా లేదు మస్తు పేదస్థితి ఉన్నం ఆ గోరంగా ఉన్నది మా పర్ నేసి అన్నాడు చేస్తు బతుక తిన్నావా అన్నాడు అంటే సరే లైనా పర్లేదు ఎట్న నిన్నే చేసుకుంటాను ట్లా కూడా చె నా చూపే సార్క నిజ్జంగానే మాస్ అంత లావుంటా అసలు మినిమం ఎనభై తొంభై కేజీస్ ఉంటా అంత లావుంటే నువ్ నన్ను లవ్ చేస్తావా అని అడిగిరు అంతే అట్లా కూడా చేస్తా అదేంది నేను నాకు చిన్నప్పుడున్నుండి ఏంటంటే పేదా దాని కనీ కుంటా అంటే రిచ్ వాళ్లకి రిక్ ఎ ఇంపార్టెన్స్ పేదలకుకి ప్పిచ్చదాన నేను ఎవరినాయనా అంత మా నాన్న అ అనుకునేదాన్ని ఇంక మళ్ళీ ఒకరు లవ్ చేసి ఒకరిని ఇట్లా చేయడం మోసం చేయడం అట్లా చేయడం నాకు నచ్చపోద అన్నమాట
మ్ హూ
లవ్ చేస్తా డు గుణ పర్లేదు ఏట్లూన్నా పర్లేదు ఏట్లైన చేసుకుంటా నిన్ను ఆ ఏదైనా చేసుకుంటా మరి మీ అమ్మ నాన్న వదిలి పెట్టి వోస్తావా నా దగ్గర కి అనేసి అన్నాడు అంటే అమ్మ నాన్న ఎవరు ఒక్కరికి ఇయలసిందే కదా అదేదో నీకే ఇయమని బ్రతిమిలాడుకుంట అనేసి చెప్పినాన పడోలల్లానే చెప్పిన నేనమమాట బాగ
ఉమ్
ఏ మస్తు డీప్ ప్పుడె వెళ్ళిపోయినాం బాగా మాట్లాడుకున్నాం ఆ ఒక ఒకసాని చూడాలిఅన్నాడు అంటే ఇగ మా మోనికకి పోయి మాటర్ చెప్పిన ది గిట్ల అయింది పలానా అంటాడు గిట్లా చేస్తాన్న అజయ్ అట ఏదో వర్క్ చేస్తాన్నడట బ్రిడ్జ్ వర్క్ చేస్తూన్నాడట అంటే మరి ఆయన ఫో ఫోటో గిట్ల ఏమన్నా చూసినావా అంటే ఫోటో చూళ్ళే చాయి ఫోటో చూల్లే ఏం చూడలేదు అన్ని ఇట్ల చెప్పిన చెప్పినాక ఆ సందీప్ ఫోన్ లో సందీప్ ఒకసారి మాట్లాడిండు అన్నమాట ఈయన తోటి మాట్లాడదే అ ఫోన్ లో చెప్తే సిగ్నల్ ఇక్కడ సిగ్నల్ ఉం